హలో
హలో
హలో హలో
వినిపిస్తుందా అండి
దండి ఆ వినిపిస్తుందండి ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందండి నాకు హలో హలో
ఏ చెప్పడి
చెప్పాలండి మీర ఆ వినిపిస్త వినిపిస్తుందండి నాకు హలో
వినిపిస్తుంది అండి చెప్పండి హలో
ఆ ఏం చేస్తున్నారు అండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అండి ఇప్పుడు
ఏం లేదండి కాలినే
ఖాళీనా ఇప్పుడు గేమ్స్ ఆడటం గేమ్స్ బర వర్షం బాపడిందా ఇంకేంటండి ఇంగ రూమ్ అంతా చల్లగా ఉన్నట్టు ఉంటది కదండి ఇంకా
ఆ ఇంకా విండోస్ కూడా ఓపెన్ చేయలేదు విండోస్ ఓపెన్ చే
అవునండి మాకు కూడా ఇప్పుడు వర్షం పడుతుందండి అవునా మాకు కూడా ఇప్పుడు వర్షం పడుతుందండి మాకు రాలేదండి మాకు రాలేదండి. ఇక్కడ మీరైతే ఐస్ వర్షం చూసారా
అదే కొంచెం రౌండ్ ఆ
అవునా ఐస్ క్యూబ్స్ వావ్ బాగుంటది. కదండి. అసలు దబ్బ దబ్బ దబ్బ పడుతుంటే పటుకొని ఐస్ ఆ ఎప్పుడు ఫ్రిడ్జ్ లో చూసే మనము రియల్గా చూస్తే కానీ చాలా ఎక్సైటింగ్గా ఉంటదండి.
క్యూబ్స్ కాకుండా రౌండ్ సర్కిల్లా ఆ చిన్న సర్కిల్గా ఉంటది. ఆ అలా పడ్డాయ్ అంటే చూడ్డానికి బాగుంటది. కానీ వర్షంలోకి వెళ్తే మన మొహం పగిలిపోద్దండి.
నిజమేనండి. దబ్బ దబ్బ ఫేస్ మీద పడితే ఇగా అంతేనండి.
మొహం మీద పడితే ఎలా ఉంటది. తల మీద పడితే ఎలా ఉంటదో అలా ఉంటది.
అవునులేండి.
అది ఇంకా నైట్ టైం పడుతుంది. కాబట్టి వర్షం ఎక్కడి నుంచి పడుతాయో తెలిదు. పడతా ఉంటా పింక్
అవునులేండి.
చాలా ఘోరం ఉంది. దాంట్లోకి పోవాలంటే కష్టం
అవునులేండి. ఇక్కడండి బా ఆ సౌండ్స్కే భయం వేస్తాదండి వర్షము.
అవునండి. చాలా భయం వేసింది.
ఎక్కువ సౌండ్ వస్తది. కదా దభ దభ దబ్బా దబ్బా సౌండ్ వచ్చేస్తుంది. ఆ సౌండ్ కి భయ
కూడా నార్మల్ అయినా తర్వాత
తర్వాత తెలిసిందా అండి మీకు కూడా
చూస
ఆ అది అది ఐస్ రెయిన్ అని చెప్పేసి అప్పుడు అర్థమైందా మీకు
ఆ అప్పుడు అర్థమైంది. మీ సైడ్ అలాంటి వర్షం ఏమ్ పడ్లేదాండి. అ
లేదండి నేను చిన్నగా ఉన్నప్పుడు పడిందండి. వర్షం అలాగా నేన అప్పుడు చిన్న నింటాను. అనమాట ట్యూషన్ క వెళ్తుంటే అప్పుడు నేను ఆ వ వర్షం చూసి వర్షం పడే చూసి ట్యూషన్ కూడా వెళ్ళలేదు అనమాట. నాకు ఇప్పుడ ఇప్పటికి గుర్తుతుంది. అనమాట ట్యూషన్ ఎగరగొ ట్టేసాను రోజు ఐస్ ఐస్ వర్షం పడుతుంటే దాన్ని పట్టుకొని ఇలా ఆడుకునేదాన్ని అనమాట నేను అన్ని ఇట్లా పెట్టుకని అప్పుడు ఒకటి చూసానండి ఇంక తర్వాత నేను ఇంకా ఎప్పుడుూ చూడలేదు ఇంకా
అ అంటే వర్షం పన్నందుకు క్కూడి మీరు స్కూల్ కి వర్షం పడినప్పుడు అప్పుడు కూడా ఆ రీజన్ తో కూడా మీకు ట్యూషన్కి వెళ్ళట్లేదు అనమాట
ఆ ఇంకా మనకి ట్యూషన్ అంటే నేను ముందే స్కూల్ కి ట్యూషన్ కి వెళ్ళడం చాలా తక్కువ అండి స్కూల్ కన్నా వె స్కూల్ కి మొ స్కూల్ కన్నా డుమ్మా కొడతానేమో అని ట్యూషన్ కి కొట్నండి ఎందుకంటే ట్యూషన్ లో మన మేడ అందరిని ఐడెంటిఫై చేస్త అది ఎందుకు రాలేదు ఏమిీ రోజు బ్సెంటా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అందుకు తిడతారని చెప్పేసి నేను రోజు ట్యూషన్ కి వెళ్ళలేదాన్ని కానీ స్కూల్ కి మాత్రం వెళ్లేదాన్ని కాదు నేను ఇంకా ఎగ్జామ్స్ కూడా ఎగ్గరగొట్టేదాన్ని స్కూల్ లో ఎందుకంటే నాకు ఏమి ఏమి ఏమి నొప్పికపోయినా కూడా కడుపు నొప్పిచ్చింది కాళ్లు నొప్పిస్తుంది పన్నాను అది ఇదని చెప్పి తల నొప్పి ఏదో ఒక రీజన్ చెప్పి ఇంటికి వచ్చేసేదాన్ని నేను ఎగ్జామ్స్ కూడా రాసేదానికి ఇప్పుడు నాకు ఏదన్నా ఎగ్జామ్ కష్టంగా ఉందనుకో నేను ఇప్పుడు మాస్ లో పూరండి మాస్ సైన్స్ లో పూరు నాకు ఏం వచ్చేది కాదు మ్యాచ్ అంటేనే నేను భయపడేదాన్ని ఎంత చదివినా ఎక్కేది కాదు నేను ఇంకా ఫెయిల్ అవుతా అంటేనండి స్కూల్ డేస్ త ఎక్కేది కాదు దాన్ని చూడంగానే నాకు భయం వేస్తుండేది అనమాట ట అందుకు మ్యాథ్స్ ఎగ్జామ్ నేను ఒకసారి ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది కదండి స్కూల్స్ లో ప్పు నేను ఎలాగైనా దా దగ్గర కొట్టేసి చేయాలి నాకు రాదు అంటే స్కూల్ వాళ్ళ ప్రీ ఫైనల్ అనమాట
అవునండి
ఆ ఎగర కొట్టేసేద్దాము అని చెప్పేసి ఆ తలనొప్పిందని నేర్చుకుంటే ఇంటికి వచ్చేసానండి కానీ మా మమ్మీ టాబ్లెట్ వేసి మరీ పంపించి ఎగ్జామ్ రాయించిందండి ఫెయిల్ అయిపోయాను
అంటే అమ్మ వాళ్ళ అంతే కదా అండి చదువు కోవాలి మంచిగా జాబ్ చేయాలన్నట్టు పంపిస్తారు
మా అమ్మ చాలా షెట్ అండి నొప్పిస్తుంది అని చెప్తే టాబ్లెట్ వేసి మరరి జ్వరం వస్తున్నా కూడా టాబ్లెట్ వేసి మర పంపించి ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్ రాయించేసి ఇంటికి పిలుచుకొచ్చేది నన్ను అలా చేస్తుండే మమ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం నన్ను న ఎప్పుడు మిస్ చేయ తెలుసు ఎంత బాాలలేకపోయినా కూడా టాబ్లెట్ వేసి మళ్ళలగా పిలిచుకెళ్ళలి ఆడ ఎగ్జామ్ ఎంతసేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటే ఎగ్జామ్ రాయించేసి మరి ఇంటికి పిలుచకొని వచ్చేసేది కానీ ఎగ్జామ్ మాత్రం ఎగరగొట్టిచ్చేది కాదు అసలు మా అమ్మ చాలా స్ట్రీట్ అండి చదువులో
మా ఇంట్లో ఎలా అంటే మా ఇంట్లో డిఫరెంట్ అండి మా నాన్న ఇప్పుడు ఏ ఏదన్నా హోం వర్క్ నేను చేయలేదు అనుకోండి ఇరోజ పూల్ కెలా లేదు అని అన్నాను అంటే నేనే ఒక అన్నాని అనుకోండి మా నాన్న అవునా ఏదన్న వర్క్ హోంవర్క్ చేయలేదా అని అడిగేస్తాడుడి డైరెక్ట్గా అడిగేస్తాడు ఆ అవునంటే సరలే వెల్ పద పొలానికి గెళ్దాం ని అనేస్తాడుని ఇకా అప్పుడు చిన్నప్పుడు పొలానికి వెళ్ళాలంటే బలే ఇష్టం అండి ఇప్పుడు కూడా అం తే అనుకోండి ఏంటి ఇప్పుడు జాబ్స్ అన్నట్టు వచ్చాను అంతే
అవునులేండి ఇంకా ఎన్నాళ్ళండి జాబ్స్ కూడా ఇంపార్టెంట్టే కదా
చిన్నప్పుడు ఎంజాయిమెంట్ అంటే చిన్నప్పుడు అండి ఆడుకోడానికి స్కూల్ కు స్కూల్ కెళ్ళొచ్చిన తర్వాత బ్యాగ్ ఇంట్లో పెట్టేసి ఇంగా అప్పుడు వెళ్ళానంటే బయట్ ఇంకా నైట్ దాకా ఇంటికి రానండి ఆడుకుంటనే ఆడుకుంటే ఉంటు ఒకసారి టైం అంటే చిన్నప్పుడు మనం టైం తో పనిలేదు అన్నట్టు ఆడు ఉంటాము ఎప్పుడో ఒకసారి మా నాన్ననో మా అమ్మమో ఎవరోఒకరు వచ్చి పిలుచుకొని వెళ్తారు ఇంటికి టైం ఎంతయింది తి తిన్నవా అసలు ఇంటికి రావా అని తిట్టి పిలుచుకోని వెళ్తారండి అలా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు
బాగుంటదండి చిన్నప్పటి రోజులు మర్చిపోలేం అనమాట ఆ డేస్ మనకి మళ్ళా రావుఅండి ఇంకా మనకు అప్పట్లో ఏదో ఏడ్చుకుంటు ఏడ్చుకుంటూ నవ్వుతూ ఏడు ఏడ్చుకుంటూ కొట్లాడుకుంట రోజులు బాగుండే అనమాట ఎలాంటి టెన్షన్స్ ఏవి ఉండేవి కాదు అప్పుడు ఇప్పుడు అంటే కొంచెం ఫ్యామిలీస్ అవి చూసుకోవాలి ఇది చూసుకో కావాలని కొంచెం ఉంటదన్నమాట
ఇప్పుడు చిల్డ్రన్స్ అందరూ మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయారండి ఏదైన్న మొబైల్స్ మొబైల్స్ అన్నట్టు ఉంటారు
ఆ ఇంకా అంతే మన జనరేషన్ అండి మేము కూడా మనం సేమ్ జనరేషన్ కదండి
అంటే అంటే మేము విలేజెస్ అండి విలేజ్ లో ఎలాంటే పొద్దున్న లేసామంటే ఏదో ఒకటి కొంతసేపు ఆడుకుంటాం ఆఫ్టర్నూన్ అయితే స్విమ్మింగ్ కేళ్తాం స్విమ్మింగ్ అంటే మరి కొంతసేపు ఏం వెళ్ళమండీ ఒక త్రీ ఫోర్ అవర్స్ స్విమ్మింగ్ లోనే ఉంటాం అక్కడే ఏదన్నా పళ్ళు చిక్కిన ఫ్రూట్స్ అలా ఉన్నా కూడా అవే తినేసి ఆడే మరీ స్విమ్మింగ్ చేసి సాయంత్రం త్రీ ఓ క్లాక్కిి టూ ఓ క్లాక్కి అట్లా రిటర్న్ అయిపోతాం మరి రిటర్న్ వచ్చి మరీ తినేసి మరీ ఆడుకోవడానికి వెళ్ళిపోతాం అలా అండి చిన్నప్పుడుంతా అలా ఎంజాయ్ చేసేవాళ్ళం మొత్తం
అవునండి అవును పల్లెటూరులో బావుంటదండి ఆ లైఫ్ స్టైలు ఉ నాచురల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట
అంటే చాలా నాచురల్ అండి మేమున్న చోట అయితే ఒక టెంపుల్ ఉంటది ఆ టెంపుల్ అంటే పిల్లలందరూ కనిపిచ్చలేదు ఎక్కడున్నారు అంటే ఆ టెంపుల్ దగ్గరుంటారు ఎళ్ళండి అన్ టే ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క పిల్లోడు అక్కడే ఆడుకుంటా ఉం ఎవరు చూసినా అక్కడే ఉంటారు ఈ ఒకడు ఇది ఆడుకుంటా అంటే ఒకటి ఇంకోది ఆ బా ఫేమస్ అండి ఒకరు ఇది ఆడుకుంటున్నారం టే అది నచ్చిన వాళ్ళు ఇంగొకటి ఆడుతారు అది నచ్చిన వాళ్ళు ఇంగొకటి ఆడుతారు అది నచ్చిన వాళ్ళు అంటే డే ఏదన్నా చెట్లుంటాయి ఆ చెట్లు పళ్ళు పీక్కోని తినడం అలా చేస్తా ఉంటది ఏదో ఒకటి ఆడుకుంటానే ఉంటాం ఖాళీగయితే ఉన్నం
అవునండి అవును
మరి అంద అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారంటారు కదా మనుషులు అంటే ఒక్కొక్క ఒకకి ఒకరి ఈ గేమ్ నచ్చితే ఇంకొకరికి ఆ గేమ్ అలా ఆడుతా ఉంటారు
అవునులేండి
ఫుల్ ఎంజాయ్మెంట్ అండి చిన్నప్పుడు ఇప్పుడు అలా ఏం లేదు
ఇప్పుడు ఎక్కడండి పల్లెటూర్లో గాని ఇప్పుడు పిల్లలు ఎక్కడ చెప్పండి అందరూ వాళ్ళని కూడా ఇప్పుడు టౌన్ కి చదువులకి పంపిచ్చేయడము సెలవులు వస్తే ఒక పది రోజులుండవు వాళ్ళకి ఇంకా ఇవే సెలవులు కదా అన్నట్టు వాళ్ళింగింట్లో పడుకోవడమో ఫోన్స్ చూడటమో అలా సరిపోతుంది ఇంకెవరు ఉన్నారండి బయటకు వచ్చి ఆడుకుండేటోళ్ళు
ప్పుడూ ఫోన్ చెయ్ చూస్తా ఉంటారండి
అదే అక్కడకొచ్చి గేమ్స్ ఆడుకు డము ఫోన్స్ లో అట్లా చేస్తూ ఉంటారు అనమాట
అవునండి అదే ఇప్పుడు ఆ ఫోన్స్ వచ్చి చాలా పిల్లల్ని అడిక్ట్ చేస్తున్నా
ఇంకా అంతేనండి ఏం చేస్తాం ఇంకా ఇంకా ఫోన్స్ ప్రపంచం అయిపోయింది ఇప్పుడు ఫోన్స్ అని ల్యాప్టాప్స్ అని ఇంకా అవే ప్రపంచం అయిపోయింది ఇంక ఇంకదే ఆబ్ టెట్లా ఉన్నరు ఫ్యూచర్ కి సంతా ఊ
అవునండి
ఇంకేం చేస్తామండి మనం ఇంకా అవును అవునండి
ఇంకేం అండి సరే అండి బాయ్
బాయ్